విన్వడ్తుందా
ఆ విన్పిస్సుంది
ఆ చెప్పం ఏంలే ఇప్పుడే స్నానంకెళ్ళొచ్నా మీరు ఫోన్ చేషిరన్ చూషి మళ్ళీ జేష్నా
ఔనా మాట్లాడ్దాం అంటే బిజీ బిజీ అయిపోతున్నాము ఉ ఏం లేదు ఈ పిల్లలున్నారు చిన్న పిల్లున్నారు స్కూల్కెళ్ళిపోయారు ఫ్రీ అయ్యాను చిన్నబాబు అంగన్వాడి ఇద్దరు
ఊ
ఇద్దరు బాబులు చిన్న బాబుకి అంగన్వాడిలో నేమొచ్చిందట పేరొచ్చింది పంపిచ్చమంటే సర్లే అని ఈ రోజే పంపిచ్ఛా మొదటి రోజు
ఆహ
ఆ వెళ్ళిపోయాడు ఇంక నెల నెలా వొచ్చే పాలు గుడ్లు పిండి బాలామృతం అని ఇస్తరు గదా ఇంకవి ఆపేస్త్ తరన్మాట ఇవ్వరిగ ఆ బాబుని పంపిస్తే వాళ్ళక్కడ ఇస్తారు ఇక రెగ్యులర్గా రోజు గుడ్డు పాలు అక్కడ ఇస్తారు గాబట్టి ఇగ ఇంటికి ఇవ్వరు అందుకోసమని పంపిచ్చమనేసారు పంపిచ్చేసాను ఈ రోజు అందుకే కొంచెం ఫ్రీ అయ్యాను మ్మ్ ఇంకా మీరు
ఇద్దల్లే మీ రాకన్న
అ ఆ అవునా
ఏంది
ఆహా ఏం చేస్తా ఏం చేస్తారు
తిన్ ఏమ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తు
అవునా ఊహు నకల్ ఆ తినెసాను మార్నింగ్ పులిహోర చేసాను ఆ ఇంకా పప్పుందండి పాలకూర పప్పు చేసాను
అహా
తినేసాము మ్మ్ తిన్నారా మీరు గూడ
ఇంకా తిన్లే ఇంతసేపే లేసిన
అవునా అదేంటి ఇప్పటి వరకు ఆకలి అనిపియ్యట్లే
హ్మ్ అహ నైట్ లేట్ అయింది పడుకునేసరికి
అవునా ఆహా
ఆ
అవునులే తొందరగా లేస్తే ఆకలి తెలుస్తది లేట్ గా లేస్ తే తెలియదు ఆకలి ఆ నేను ఎప్పుడు ఐదు గంటలకు లేస్తాను ఆరున్నర నుంచి నాకు మొదలవుతది ఆకలి అయితే ఇగ పని చేసి పిల్లల్ని పంపిచ్చేసి ఆ ఎనిమిదిన్నర గంటలకి తినేస్తా ఆ ఆకలేస్తది పని చేస్తూ ఉం ట గదా గంట గంటన్నరకి స్టార్ట్ అవుతది నాకు ఇగ మొదలవుతది నాకు ఇంకా పొద్దున పొద్దున పూట ఇంకా మా ఆయన చాలా సాయం చేస్తారు నాకు చాలా వరకు పని చాలా తగ్గుతది ఇగ తక్కువే చేయడం నేను మ్మ్ ఆయన ఏడు ఏడున్నర ఆయనా ఇక్కడ రామ్ కో కంపెనీ లో చేస్తారు ఎలక్ట్రిషియన్ ఆయన్ది హలో
ఇంకా నేను పెళ్లి గాలేదేమో మీకు అనుకున్న
ఉహ్మ్ అవునా అయ్యింది మ్ హ్ అవ్వలేదా మీది
నా పెళ్లి అవ్వలేదు ఇంక నేను చదువుకుంటున్నా
ఆహా అహా ఇంకేంటి మరి ఓ అవునా గ్రూప్ ఏంటిది గ్రూప్ ఏంటి ఇంటర్లో హలో ఆ ఇనిపిస్తుంది గ్రూప్ ఏంటి అని అడుగుతున్నాను
సిఈసి ఇంటర్ లో
మ్మ్ హ్మ్ మ్యాస్ ఉంటద్ ఉండదు గదా మ్యాస్ హలో మ్యాస్ ఉండదు గదా
ఎమ్ పీ సి వాలైతే మ్యాస్ ఉండది సిఈసి కి ఉండదు ఎకౌంట్
అహా ఆహా ఓకే ఓకే ఇపా ఇక నెక్స్ ట్ డిగ్రీకా జాయిన్ అయ్యారా మరి డిగ్రీకి వెళ్ళారా
డిగ్రీ కాదు ఫ్యాషన్ డిజైనింగ్
మ్మ్ హు ఓకే ఓకే ఆహా హా నేర్చుకుంటున్నారా అయితే
ఆ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటన
మ్మ్ హ్ మంచిదే ఇంకా ఏంటి మరి మొన్న మొహర్రం పండుగైంది కదా చే తరా మీరు
ఆ మేము సిటీలో ఉంటాం మా ఊర్లో జేస్తరు
చేస్తారా నాకంటే ఆ ఆ పండగ్ గురించి నాకేం తెలియదు మాములుగా మొహరం అంటే మొహరం అంతే అహా సెలవిస్తరు పిల్లలకి అంతవరకు తెలుస్తబ్బ ఆహా అంటే మీ ఇంట్లో వాళ్ళు చేస్తారా
ఆ చేస్తాం కాకపోతే మేము సిటీలో లోండే సార్ మేం సిటీలో ఉం టం గదా మా దగ్గర జెయ్యం ఊల్లో జేస్తం ఎప్పుడైనా మొహరంకి ఊళ్ళో ఉంటే మాత్రం జేస్తం లేదంటే జెయ్యం
ఆహా అంటే ఆ అమ్మ వాళ్ళందరూ ఊళ్ళోనే ఉంటారు. నువ్వు ఒక్కదానివేనా సిటీ
ఆహా లేదు లేదు మా చిన్నప్పనించి మేం అందరం అందరం హైదరాబాద్ మేమందరం సిటీలోనే ఉంటం
ఆ ఓకే ఎ ఎప్పుడన్నా వెళ్తుంటారా పల్లెటూరుకి
ఆ పోతా ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే బోనాలు బతుకమ్మ
ఆహా ఎ ఎవరన్ననున్నారా ఆహా అక్కడ ఓకే ఉహ్ కాబట్టి వెల్తుంటరు
ఆ
ఉహు ఉ ఇంకేంటి అయితే మరీ ఎమన్న మధ్యలో ఒచ్చారా పల్లెటూరుకి
నిన్ననే మొన్న మామా మా మేనమామ వాళ్ళు కొత్తగ ఇల్లు గడ్తే ఇంట్లకొస్తుంటే గృహప్రవేశానికి పోయినం
ఆహా ఎక్కడ పల్లెటూరులోనేనా
ఆ పల్లేటూల్లోనే
ఆహా అందరు వెళ్ళొచ్చారా అయితే
ఆ అందరం పోయినం వచ్చినం
ఆహా ఇప్పుడు ఉండేది ఎక్కడ హైద్రాబాద్ లోనా ఆహా ఉహ్ అయితే నువ్వు బస్లో ఉన్నా ఆన్నది. వస్
ఆ ఆ ఊరికెళ్ళి హై హైద్రవాద్కి ఒస్తుండే మళ్ళా అప్పుడు
అవునా
ఉమ్
ఉహు
ఈ రోజు కుదిరిందైతే
అవునవును ఇప్పుడు దగ్గరా దగ్గర గా వారమైంది గదా మాట్లాడుదమని అన్కొని బట్టీ హా ఇంకేంది మరి ఏం జేస్తారు ఎం తీ